హలో
ఆ హాయ్ అండి ఎలా బావున్నాం అండి మీరు ఎలా ఉన్నారు
బావున్నామండి తిన్నారన్
ఆ అండి మీరు
ఆ తిన్నాం అండి
ఏం తిన్నారు మేము ఈరోజు బిర్యానీ అండి స్పెషల్ సండే స్పెషల్
నవునండి హుమ్ మేం పప్పన్నం అండి
మీరు చికెన్ లో తెలుసు చికెన్ లేదా
నైట్ తింటాం అండి
ఓకే మీకు బిర్యానీ చేయడం వచ్చా
లేదండి మీకు వచ్చా అండి
ఆవ్ నాకు వొచ్చండి
ప్పండి ఎలా చెయ్యాలో
ఆ బిర్యానీ ఫస్ట్ మనం మీకి బోన్ బోన్లెస్ ఆ బోనా చికెన్ తెసి తీసుకోవాలి మీకు ఏది ఇష్టమయితే అది నార్మల్ గా అయితే విత్ బోన్ అయితే బాగుంటుందని నాఫీ లింగ్ అ ఫస్ట్ స్ట్ చికెన్ తీసుకొని మనం బిర్యానీ కావాలి అంటే బిర్యానీ పీసులు గా కట్ చేయించుకోవచ్చు అవి తీసుకున్న తర్వాత ఆ ఆ కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేయాలి వాష్ చేసి పక్కన పెట్టేసుకొని దాన్ని మ్యాక్ గ్నెట్ చేయాల దాన్ని చేయాలన్నమాట అప్పుడు దాంట్లోకి మనం ఆ కారం పసుపు ఆ ఇంకా ఇలాంటి మసాలాస్ అన్ని యాడ్ చేయాలన్నమాట అంటే ఫ్రై ఆ ఫ్రై చేసుకు ఆనియన్స్ కొద్దిగా క్రిస్పీగా వచ్చేలా చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆ దాన్తర్వాత ఇవన్నీ ఈ మసాలా వేసేస్తాం కదా దాంట్లోకి మనం పెరుగు పెరుగు వేసుకుంటే మంచిగా ఉండి మరి పెరుగుకి మంచిగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సో ఆ మస్ సాల మసా అదే కారం గరం మసాలా చికెన్ మసాలా
ఆ అండి
ఏమంటరు బిర్యానీ మసాలా
ఆ
ప్పు అన్ని మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చేసి అవి ఒకే నా కాదా అంటే కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే అది మ్యాగ్ ఆ చికెన్ పిస్ ఉడికి ఉడుకుతుంది కదా
ఆ
తర్వాత ఉడికాక ఆ అంతవరకు ఉడికే వరకు టేస్ట్ అయితే సరిపోతుంది లేదంటే ఎక్కువ వేసుకున్నామంటే కొద్దిగా టేస్ట్ వస్ సది రైస్ లో కి అంత గ్రేవీ లాగా పసుపు కొంచెం ఎక్కువేసుకొని అంటే బెస్ట్ అలా వేసుకొని కొద్దిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామ అంటే కొద్దిగా కూలై దానికి పీసెస్ కి కొద్దిగా ఆ అతుకొంటుంది మసాలాస్ అన్ని దాని తర్వాత మనం రైస్ ప్రిపేర్ అవ్వడానికి అయితే కొన్ని బాస్మతి కొంతమంది బాస్మతి రైస్ చేసుకుంటారు కొంతమంది నార్మల్ రైస్ చేస్ రూ బాస్మతి రైస్ అయితే మనం కొద్దిగా లైట్ గా తింటాం నార్మల్ రైస్ అయితే మనం ఆ ఆవరేజ్ గా తినొచ్చు బానే సో ఫస్ట్ ఆ ఆ అవునండి ఆ దానికి ముందు ఫస్ట్ ఆ బియ్యం ఎన్ని తీసుకుంటాం అనేది మ న ఫ్యామిలీ బట్టి సో అది తీసేసుకుని కడిగిబెట్టేస్ వసి పక్కన పెట్టేస్తాం అది తర్వాత ఇంకా దంటే ఇప్పుడు బిర్యానీ కలర్ రావడానికి ఒక కొద్దిగా ఎల్లోయిష్ కలర్ రెడ్ కలర్ ఇలా ఉంటుంది కదా అలా చూ చూడడానికి టెంట్ అయ్యి తినడానికి కావాలి అంటే మనం ఇవి ఏమంటారు కుంకుమపువ్వు ఇంకా కొద్ ఒక్కొక్క కొంత కొంత అనమాట అంటే కుంకుమపువ్వు పాల్లోకి మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తాం ఇంకా ఇంకొక ఇంకొక గ్లాస్ పాలు తీసుకొని కొన్ని జస్ట్ కొన్నే అండి ఎక్కువగా తీసుకోవడద్దు అవి తీస్. కన్ని కొద్దిగా పసుపు ఇంకొకటి ఫుడ్ కలర్ రెడ్ కలర్ కోసం. సో ఇవన్నీ పెట్ పక్కన పెట్టేసుకుంటాం. అది నాణాల అనమాట దాని తర్వాత ఇంకా రైస్. రైస్ లోకి ఫస్ట్ వాటర్ పెట్టేసి. దాంట్లోకి ఆ బిర్యానీ ఆకు. ఆఆ ఏమంటారు లవంగం. చెక్క, జీలకర ఎక్కువగా వేయాలి నిమ్మ పండు కొత్తిమీర. పుదీన.
హ్మ్.
ఇవన్నీ వాటర్లోకి వేసేసి కుక్ చేసేస్తాం నిమ్మకాయ వేస్తే రైస్ అనేది. పుల్ల పుల్లగా ఉంటుందన అంటే పుల్లలు పుల్లలుగా ఉంటుంది. మంచి రెస్టారెంట్ ఆ రెస్టారెంట్స్. స్టైల్లో వస్తుంది నిమ్మకాయ అనేది మనం పిండేస్తంగా ఎలా కూడా. అలా ఇంకా ఆ నిమ్మకాయ అలానే వేసేసేయ అనమాట కొద్దిగా ఆయిల్ ఉండడం. ఉండడంవల్ల కూడా కొద్దిగా పుల్లలు పుల్లలుగా మంచిగా ఉంటది. సో ఇవన్నీ బాయిల్ చేస్తాం బాయిల్ చేసాక రైస్ వేసి మనం నానబెట్టుకు. ఆ రైస్ ని వేస్తాం వేసేసి అలానే. చేస్తాం కొద్దిగా ఆల్మోస్ట్ ఇంకా నైన్ంటీ పర్సెంట్ అనుకోండి.
ఉమ్.
అంటే ఇంకా మన ఫ్యామిలీని బట్టి అండి అంటే ఇప్పుడు చాలా ముసలి వాళ్ళు ఉన్నారు అని అంట్. అంటే వాళ్ళు కొద్దిగా తినడం కష్టం కాబట్టి మింగడానికి కొద్దిగా ఫుడ్. ఎక్కువ బాయిల్ చేస్తాం లేదంటే మనం కొద్దిగా లైట్ గా బాయిల్ చేసిన. సరిపోతుంది ఆ. అలా బాయిల్ చేసేస్తాం ఆ బాయిల్ చేసింది ఆ నైన్టీ పర్సెంట్ చూసి. ఆ ఏమంటారు స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ తో మనం వాటర్ తీసేసుకుంటాం పక్కకి. వితౌట్ట్ ఎని మిస్సింగ్ ఎని పుదీనా, జీలకర ఇవన్నీ ఏమి మిస్ అవ్వకు. స్టేయింగ్ చేసేసుకుంటాం.
ఆ.
అది రైస్ పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు ఇంకా కడాయి పెట్టేసి ఫస్ట్ గీయేసి. గీ మంచిగా వేయాలి గీ. బట్టర్ ఇవేసేసి దాని దాంట్లో కూడా మరి ఈ బిర్యానీ ఆకు. ఆ దాంట్లో ఇస్తారు కదా ఉమ్ బిర్యానీ. పువ్వు ఇవేసేసి. ఆ ఫ్రై చేస్తా ఫస్ట్ దాని తర్వాత ఆనియన్. వాళ్ల ఇష్టం అండి అది ఆల్రెడీ బాయిల్ అది జస్ట్ కుక్ చే. అవి చేసాం కదా ఫ్రై. చ్చు దీంట్లోన్ అయొచ్చు తర్వాత లేదంటే బిర్యానీ రైస్ స్టెప్ బై స్టెప్ పెడా కదా అక్కడేసుకోవచ్చు. ఫ్రై అది. ఇది ఫ్రై అయిన తర్వాత ఆ. పెరుగైన ఏస్కో ఇప్పుడు వేసుకొవచు లేదంటే ఆ మనం‌. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న కర్రీ ఉంది కదా మనం మ్యాగినేట్ చేసుకునేది అది దీంట్లో కలిపేస్తుం. కుంటం కాల్ ఫస్ట్ వేసిన తర్వాత కొద్దిగా. సి సిమ్ లో పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద కాకుండా సిమ్ లో పెట్టేసుకుని క్యాప్ పెట్టే. శ్నమంటే అది స్టీమ్ అవతుంది మంచి గ్రేవీ టైప్ రావాలన మాట సో అది రావాల్ మంచి ఇక పెరుగు పెరుగు ఎక్కువేషా కొద్దిగా టమోటా టమోటాన్ని మిక్సీ ఏసుకొని పెట్టుకున్న, కొద్దిగ గ్రేవీ అనేది ఒస్తుంది అనమాట సో అప్పుడు మనకి. స్టీమ్ పెట్టుకుంటే కొద్దిగా ఉడికేస్తుంది, ఉడికిన్ తర్వాత టోటల్ గా ఫ్రై అయిపోవాలండి అంటే. ఇప్పుడు తినాలి ఇంకా నెక్స్ట్ ఆ అంటే ఇంకా కొద్దిగ బాయిల్ అ హాఫ్ బాయిల్డ్ అలా కాకుండా ఫుల్ బాయిల్ అయిపోయాల్, అయిపోవాలి జస్ట్ ఫ్రై ఇప్పుడు మనం ఎలా చేసి గ్రేవీ టైప్ ఎలా. ఒస్సుంది రెస్టారెంట్ లొ ఆ టైప్ లో ఉండాలి కొద్ది గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే రైస్ లోక్ బాగుంటది సో ఇప్పుడు అలా బాయిల్ చేసి అలా కుక్ చేసిన్ తర్వాత దాన్ని తి పక్కన బెట్టేసుకుంటం, ఇంక ఇంప్పుడు కొ కొ పెద్ద కడాయి లాగా పె తీసేసుకొని ఫస్ట్. ఆయిల్ ఏసేస్తాం ఎందుకంటే కింద ఆ మాడిపోకుండా అంటే కొద్ది కాపాడుతుంది కదా ఆయిల్ ఉంటే ఏమీ అవ్వదనమాట సో దాన్ తర్వాత రైస్ ఏస్తాం లేదా కర్రీ వేసేసి ఫస్ట్ తర్వాత రైస్ కొద్దిగ జస్ట్ స్టెబ్ స్టెబ్ బై స్టెప్స్ రైస్ ఏసి తర్వాత మనం కుక్ చేసిన ర కర్రీ దాని పైన కొత్తిమీర ఆనియన్న్ పుదీనా మనం పక్కన బెట్కున్నాం గదా కలర్ రావడం కోసం ఆ అది అలా ఎసేసుకుంటం అంటే అన్ని ఒక ఒక స్టెప్ లోనే ఫస్ట్ స్టెప్ లో తి అలా అన్ని లైట్గా వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కర్రి రైస్ పుదీనా కరివే పాకు కొత్తిమీర ఆ పాలు కలర్ కలర్ కలర్ మిల్ కేసేసుకుంటం, అలా స్టెబ్ బై స్టెప్ స్టెబ్ బై స్టెప్ ఏసుకుంటం, దాన్ తర్వాత ఇంకా ఇప్పుడూ ల. లా స్టెప్ ఒచ్చి స్టీమింగ్ ఇదీ ఇదీ పర్ఫెక్ట్ గా ఉంటేనే బా ఉంటుంది లేదంటే వేరే వేరేగా అయిపోతుంది సో దీనికి మనం చాలా పెద్దది పెద్ద కడాయిలో బెట్కుంటం గదా దానికి కరెక్ట్ గా సరిపోయే మూత ఉండాల్మాట లి డ్ అంటే గాలి బోకుండా అలా ఉండాలి అలాంటి దున్నిందా అలా ఉంటే సేఫ్ లేదు అంటే మనం పక్కన దమ్ బెట్టడాని కి ఆ గోధుమ పిండితో ఏమంటారు చుట్టూ గాలీ పోకుండా
అంటే ఆవిర్ బోకుండా పెట్టడాని బా కుక్ అవ్వడానికి
లేదు మనకి లిడ్ మంచిది ఓకే నో పర్లేదు స్టీమ్ బయటికి ఎళ్ళదు దు అని అంటే దాన్ టైమింగ్ బెట్టుకోవాలి గదా సో దాని కోసం మనం అలా పెట్టుకుంటం
ఆ
ఆ బాయిల్ జేసి లిడ్డు బెట్టేస్తాం ఒకేళ ఆ లిడ్డు బా ఉంది అంటే అలానే బెట్టేసి ఒక బరువు అయినది ఏదైనా ఆ దంచుతాం గదా ఉల్లిపాయ దంచేటి అలా ఉండేటివి పెట్టేసేయాలి అలాంటిది పెట్టేస్తే లోపలికి అంటే పైన అదీ బరువుకి స్టీమ్ అయ్యి స్టీమ్ బయటికి బోకుండా కాపాడుతుంది అప్పుడు ఆ నార్మల్ అలా బిర్యానీ అనేది రెడీ అవుతుంది
ఆ చాలా బాగుందండి చూడ్డానికి వినడానికి ఆ దాంట్లోకి రైతా చేసుకుంటే బాగుం
అవునండి ఆ అవును అంటే నార్మల్ గా పెరుగేసేస్ కొని దానికి చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకుంటే ఆనియన్స్ అలాంటివి వేసేసుకొని కొద్దిగ్ క్యారెట్ వేసేసుకుంటే బాగుంటదండి
అవునండి
ఇది నా రెసిపీ మా ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్
అవునండి చ చాలా బాగుంది ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ పిండుకొని ఉంటే కూడా బాగుంటది ఇంకా థమ్స్ అప్ స్ప్రైట్
యాయా అంటే ఫుడ్ ఎంజాయ్ చేయాలే ఫుడ్ ని ఎంజాయ్ చేయాలంటే ఇవన్నీ
ఉండలా అవునండి మెయిన్ గా ఆనియన్స్ లేకపోతే అసలు
అవునువును కొంతమంది ఆనియన్స్ లేకుండా అయిన తింటారు బట్ విత్ జ్యూసెస్ అలా
సరే అండి తప్పకుండా ట్రై చేస్తానండి మీరు చెప్పిండే రెసిపీ సరే అండి మరయితే ఆ బాయ్ అండి